హలో అక్క హ్మ్
చెప్రా ఏం చేస్తున్నావ్
నమస్తే అక్క
ఆ పండగల గురించి మాట్లాడుకుందాం
ఏం పండగలంటే ఇష్టం అక్క మీకు?
నాకైతే బతుకమ్మ దసరా దీపావళి సంక్రాంతి ఇంకా అన్ని పండుగలు ఇష్టమే.
టారా ఇంట్లో లేదంటే మీ అమ్మమ్మ మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తారా?
ఆ లేదు అక్కడికే వస్తాం ఒక ఫస్ట్ బతుకమ్మేమో ఇక్కడ చేస్కుంటాం. మేం లాస్ట్ బతుకమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం ఫస్ట్ బతుకమ్మ ఇడ చేసుకొని డైలీ కూడా ఇక్కడ మా గల్లీలో ఆడు కుంటాం డైలీ బత్
ఆ ఓకే
లాస్ట్ బతుకమ్మ కింగ అక్కడికి వస్తాం అక్కడికి వచ్చి మళ్ళ ఈడ ఇగ పండక్కి షాపింగ్ అవన్నీ చేస్కోవాలి గదా అందుకే షాపింగ్ ఆ షాపింగ్ ఇవన్నీ చేస్కొని లాస్ట్ కెల్ టం వెళ్ళి మళ్ళక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి కాడుండి, ఆ మళ్ళీ దసరాకి అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాం.
హా దివాళి కి నోములున్నాయా?
హ
దివాళికి నోములు ఉంటాయా మీకు
మాక్ కో నోముూల్ లేవు
టాయి కదా కొంత మందికి
ఆ మాకు లేవు నోములు లేవు దీపావళి అన్నిీ ఇక్కడే ఉంటాం ఒక దసరాకి సంక్రాంతికి వెళ్తాము ఇంకా సంక్రాంతి కంటే ఇక్కడే వినాయక చౌతి ఇక్కడే
ఓకే ఇన్ పెడితే రా అక్క పార్ట్మెంట్ లో
ఆ పెడతారు
ఓ నైన్ డేస్ మంచిగా పూజ అ
ఫైవ్డేస్ పెట్
మా దగ్గర నైన్ డేస్ ఉంటది ఆ నైన్ డేస్ ఉంటది ఇంటి ముందు పెడ్ త్ తరు మంచి అన్చ రోజు పూజలు చేసుకోవడం పూజల మీద కూడ్చోవడం
మాకు ఫైవ్ డేస్ పెడుతారు కాబట్టి ఇంకా అపార్ట్మెంట్ లో డైలీ ఇద్దర అన్నా ఒక జంట అన్న చబూచుంటరు కూర్చొని కూర్చున్న రోు జో వాళ్ళ ప్రసాదం తీస్ కోస్తారు ఏ రోజ్ ఎవరు కూర్చుంటే వాళ్ళే ప్రసాదం తీసుకొస్తారు మిగతా ఒక రోజే ఏమో అందరు కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ వండుకొస్తారు ఆ అలా లాస్ట్ రోజు ఇలా ఇగ భోజనం పెట్టుకొని తర్వాత తా తీస్ కేల్ తాం గణేష్న్ని కి మళ్ళీ అందరం వెళ్తాం తీసుకెళ్లేటప్పు ఇప్పుడు వెహికిల్ మాట్లాడుకొని బిల్డింగ్ ల అందరం వేల్తాం బీ ఈ మజ్యానానికి అందరం వెళ్తాం బతుకమ్మ ఇస్తే కూడా ఇక్కడ వే పేచుకుంటాం కదా బిల్డింగ్ లో అందరు వస్తారు అందరినీ పిలుచుకొని చిందాడ్ ద్ కుంటబతికమ్మ
ఇంత టైమ్ వర్క్ ఆడతారు వత్తకమని
నైన్ థర్టి వరకు అర్థం సాన్స్ట్ కొన్ని మంచిగా
ఓకవి అమ్మ వాళ్ళ
ఆమోవళ ఎందుకంటే ఇంకా లాస్ట్ కి వెళ్తాం కాబట్టి అక్కడఊ సిక్స్ అట్లా వెళ్తారు సిక్స్ కిలమల ఎయిట్ కల్లో వస్తారు
కొ క దేం కొంతమంది దగ్గర అయితే మార్నింగ్ వరకు ఆడతారు మార్నింగ్ కో వర్కి ఫోర్ థర్టీ వరకు ఆడతారు హ్మ్
కుంటు వందా త ఏంకా సంక్రాంతి ఏమో ముగ్గులు కాబట్టి ఇక ముగ్గులు ఆ ఆడుకున్నా మ్ హోలీ ఆడుకున్నాం మా అపార్ట్మెంట్ ల అందరం ఆడుకున్నాం, బాగా ఆడుకున్నాం ఎవ్రీ ఇయర్, మస్ బాగా ఆడుకుంటాం హోలీ హ్మ్.
హోలీ ఇంట్లో అపార్ట్మెంట్ లోనే ఆడతారా లేదంటే ఈవెంట్స్ ఏమన్నా ఎల్ తార
ఎల్ వెల అపార్ట్మెంట్ ట్లోనే ఆడుకుంటాం హ్మ్ ఒక రెండు మూడు గంట్ లాార్కుొన్ కుంటాం హోలీ అందరు అందరు దిగుతారు, అందరు దిగా లేడీస్ జెంట్స్ అందరు దిగి. అందరు కూడా కలర్స్ ఏ స్ కొని వాటర్ కొట్టేసుకొని వన్
ఇంక చిన్న పిల్లలు ఉంటే ఇంక చ్ చాలా మంచి
ఆ పిల్లలు పిల్లలు పెద్దలు పె పెద్దలు అందరం ఆడుకుంటాం హోలీ
హ్మ్
హ్మ్ వినాయకచవితి కూడా బాగా చేసుకుంటాం ఇంకా సంక్రాంతి ఏమో సంక్రాంతి ఇక్కడ ఆంధ్రాలు గట్ ఇక ఊరెళ్తారు అందరూ
మీరు వచ్చేస్తారా మీ అమ్మ వాళ్ళ ఇం
ఆ మేము వచ్చేస్తాం మేము వచ్చేస్ మ్మ్ హ్మ్ ఎందుకంటే సంక్రాంతి వస్తే ఇగ అప్పలు పిండి వంటలు చేసు కోల్కతా హ్మ్మ్
మళ్ళీ సంక్రాంతి అంటే ఆంధ్రానే ఇ కాన్ తనే గుర్తొస్తది అక్కడే మంచి అనిపిస్తది జాతర గాని కోడి పందాలు గాని మంచి అనిపిస్తది ఒక్కసరైనా ఆంధ్రకి వెళ్ళాల అనిపిస్తది
ఆ అక్కడే మగ పందాలు ఎక్కువ అక్కడ పందాలు ఎక్కువ తెలంగాణలో ఏమో పిండి వంట్ తెలికు ఈ సంక్రాంతికి మేమైతే ఒక పిండి వంటలు చేసుకుంటాం సకినాలు గ్యారలు మడుగులు అరిసెలు లడ్డూలు ఇవన్నీ తీస్ ఘంటామ
ఆ మీ కూడా అంత మీ కూడా చాలా తీస్తది తినకపోయినా కూడా చేస్తాం ఇంక తినాల చేయాలంటారు ఇంకా తినకపోయినా కూడా చేసినప్పుడు తింటాం తర్వాత అంతే ఇంక అక్కడే ఉంటాయి మళ్ళీ అయిపోయినాక తినాలనిపిస్తాది
హ్మ్ అవును అయిపోయినాకా తినాలనిపిస్తది అప్పట్లాకవత నాట్ లేదు అప్పట్లాకూడా అనిపించ లేదా వే అసలు హ్మ్ అందుకే ఇప్పుడ ఏమో ఏం చేస్తాను కొన్ని కొన్ని వేసుకుంటారు తిని కావాలంటే తి కావాలంటే న్నప్పుడు చేసుకోవచ్చులే అన్నట్టు కొన్ని కొన్నే వేస్తున్నారు ఉమ్ ఇప్పుడు
ఇ ఓన్లీ సక్కింనల్ మాత్రమే సకినాలు మా సకినాలు ఓన్లీ సంక్రాంతిలోనే చేసుకుంటారు కాబట్టి అవి చేసుకుంటారు మిగతావన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు గారెలు గానీ కారపుూస గానీ
అ ఉమ్ ఇంకా ముగ్గులు కూడా పొద్ పొద్దున్నే లేసి ఇగ ముగ్గులు వేస్తాం అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి మళ్ళీ ఆ మా అమ్మ వాళ్ళంటికి వెళతాం మళ్ళీ పండుగ రోజు మళ్ళీ అక్కడ కూడా తె ల్లారి లేసి ముగ్గులు వేసుకొని కలర్ ఎస్ కొని గొబ్బెమ్మలు పెట్టుకొని ఫోటోస్ తీసుకొని ఆ చికెన్ మటన్ అవన్నీ తెచ్చుకొ ని వండుకొని పూరి గ్యారెలు అవ అన్నీ చేసుకొని పండగ సంక్రాంతి పండగకి అలా రేగుపళ్ళు అవి ఇంకా చిన్నప్పుడు అయితే రేగుపళ్ళకి ఎల్లేది ఇకా దీపావళి ఇక్కడే చేసుకున్ టామ్ ఇక్కడది పండగ రోజు ఇంగ పొద్ పొద్దున్నే పూజ చేసుకని మళ్ళీ సాయంత్రం మళ్ళీ పూ దీ పాలన్నీ రెడీ చేసి పెట్ నడి చేేసుకొని పెట్టుకొని సాయంత్రం మళ్ళా పూజ చేసుకొని ఈ ఆ ద్ టెంపుల్స్ కెల్ తమ్ టెంపుల్స్ కెళ్ళి దండం పెట్టుకొని వచ్చి మళ్ళా దీపాలు పెట్టుకుంటాం దీపాలు పెట్టుకొనికా మళ్ళా అందరి కిందికి దిగి కాకర్స్ బాంబులు ఉంటాయి కదా అవన్నీ కాలుస్తాం కింద ఏ మీరు
ఇంకా నాకంటే ఇంకా సంక్రాంతి ఆ సంక్రాంతికి నోము ల్ ఉన్నాయి కానీ దివాళికి లేదు దివాళికి నార్మల్ ఇంట్లో లక్ క్ష్మి పూజ చేసుకుంటాం మాతది పూజ జేసుకొని ఇగ కొంచెం ఇంట్లో పూజ ఉంటది పసుబట్టు పెట్ కె లుస్తారు మమ్మీ వాళ్ళు
ఉగాది ఉగాది
సంక్రాంతి అంటే ఇ ఉగాదికి ఆ మార్నింగ్ లేవాలి అ అంతా శుభ్రం చేసుకొని మట్టి కుండలో తీసుకుంటాం మేము
మేము కూడా అంతే కుండలో చేస్తాం కుండ నిండా చేస్తాం
ఉ అవును కుండలో చేస్తానే మంచిగా అనిపిస్తుంది పచ్చడి కుందలు తీసుకొని ఆ బ క్షాలు వేసుకుంటాం పూర్ణాలు అంటారు కదా మీరేమంటారు ఉలనా బక్షలా మ్మ్ ఆ న ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు ఎలా అ తెలొది
ఆంద్రోల్లు బొబ్బట్లే అంటారు బొబ్బట్లు అంటారు ఆంద్రోల్లు
అవును చాల్
భక్షాలే మేము కూడా అంత పొద్దున్న లేసి ఇంకా అపువ్ అన్ని రెడీ చేసుకొని ఆ లోపు పూజ చేసుకొని పచ్చడి వేసి మళ్ళీ భక్షలు వేసి దేవుడి దగ్గర పెట్టి ఇంకా పచ్చడ గ్లాస్ గ్లాస్ తాగుతనే ఉంటాం మేమ్
ఉ అవునవును
పల్సగ చేత గంగదార్ చార్లెక్కనె ఇంగ పల్సగా చెత్తం కాబట్
అవును ఇప్ ఇంక దాంట్లో మామిడికాయలు బెల్లం అవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా అనిపిస్ సరి
మా ఆల తాగం మోషన్స్ అయిత్
ఆహా కాని అది మనకి పచ్చడి కాబట్టి ఉగాదిలో కంప్ కంపల్సరి తావుతాం ఉ అవన్ ఉ ఆ శ్రీరామనవంకి కూడా చేస్తారు
ఆ కొంతమంది చేస్తారు మేము శ్రీనవంకి ఏం చేయమ్ గాని ఉగాదికే ఉమ్ శ్రీ రామనవమి కి ఆ పాకం అదే పానకం చేస్తాం పానకం
ఉ
శ్రీరామనవమికి పానకం చేస్తాం ఉగాదికి పచ్చడా
ఉ ఉ కార్తిక మాసం కార్తిక మాసం అంటే ఇంకా టెంపుల్స్
కార్తీక మాసం పొద్దున్నే లేషి టెంపుల్స్ కెళ్ళడం శివాలయంకి వెళ్ళడం ఏ అవే ఇంగ శ్రావనమాసం అంటే ఇ
ఫాస్టింగ్స్ ఉంట
రాఖీ పండగ
అ
రాఖీ కెల్లడము రాఖీలు కట్టడం ఈవే శ్రావణ మాసము లొ ఇక